హలో
హాయ్
హాయ్ ఎట్లా ఉన్నావ్
హలో
హలో వాని
ఆ చెప్పురా
ఎట్లా ఉన్నావాో నడుగుతునా
చిన్నావానా
ఎట్లా ఉన్నావు
ఎలా ఉన్నావా ఏదో బానే ఉంటాం
బానే ఉంటావా కాలేజ్కి వెళ్ళావా ఈరోజు
ఆ వెళ్ళిఅచ్చిన నువ్వు
ఆ అ వెళ్లినా రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా మరి చదువుకోవడం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు
చేయాలి ఇంకా కూర్చొనివున్న
నిజంగానే చదువుకుంటావా అని
ఆ ప్రాబ్లమ్స్ కాబట్టి చేసాం అం తీరియ్య ప్రాబ్లమ్స్
ఎన్ఎల్పి పీరియడ్ లో ఆ మేడం రాదంటనే
ఎవరకి ఆ అవును రాదు
రాకపోతే ఇంకేం ఫ్రీ ఏ కదా
పెరుగన్నం కానీ ఎన్ఎల్పి ల్యాబ్ వేరేగా ఉంది కదా మనం జల్దీ వస్తు వస్తే ఏరపో
రోల్ నెంబర్ వైస్ ఒకవేళ జిజ మనం వచ్చిందంటే రోల్ నెంబర్ వైస్ గా కూర్చబెడతది లేకపోతే
ఆ వేరే వాళ్ళు వచ్చినా రోల్నంబర్ వేస్ కూర్చో పెడితే మనం గోవిందాంతం
నిజమే కాబట్టి రేపోదునా త్వరగా రావాలంటావు
అవును మరి
హ ఇంకేమి మీ చెల్లెం చేస్తాంది ఎ ఏంతింటుంది
ఫ్రెంట్ ఉంది
రెంటెన్ లోనా మార్కులు చూసుకోలేదేంలో యూనివర్స్ లో అప్లడ్ చేసినారా
ఆ సిఏ వన్ మార్క్స్
ఆహా చూసుకోలే చూస్తా
సరేరా నాకు సిక్సటీన్ మధుకి ట్వెల్వ్ వెసినాడు మార్కు
అవును మ ఆల్రెడీ రాసినన్నారు కదా ఆ బుక్ పయిన రాసిందే కదా వచ్చ వె ఆయన వెయలేదు కదా ఎవ్వరికి లేదురా మిడ్ టర్మ్ గదా నేను్ చెప్పేది అసెస్మెంటా
మిడ్ అసెస్మెంటా సిఏ వన్
సీఏ వన్ కళ్ళ ముందరగా వెసినాడు
ట్వెల్వ్ నా
మధుక్ ట్వెల్ సిక్సటీన్ నీకు నాకు సిక్సటీన్ నాకు సిక్సటీన్ భారతీకి కూడా సిక్సటీన్ అనుకుంటా
ఆ భారతీక్ సిక్సటీన్ కాదు మళ్ళ ఫోర్టీన్ అని చెప్పి నాకు తోలి చేసినాడు అంటుంది
లేదు లేదు ఆ పిల్ల ఆ రోజు ఏం చేసిందంటే సార్ నీ పక్కన ఉన్నాడా నీక ఎంత వేసినాను అంటే ఆపిల ఫోర్టీన్ అనింది కానీ ఆపిలకి ఆ రోజు వేసింది టువెల్వ్ వేశారు అటు చెప్పింది పందిమోగుంది
ఎందుకుసిన ఆడట్లా మీ ఆవకోటి
ఆప్పులకి లెవెన్ ఆప్పు ఆప్పుకి అవుట్ పట్టే రాలదురా ఆ రోజు ఆరోజు అంత బ్లాంక్ బ్లాంక్ కుర్చింది కదా అందులో ఏం రాకుండా వైట్గా ఉంది వైట్గా ఉంది సార్ని చెప్పింది ఆ రోజు నువ్వు నేను పక్కపక్కకు కూర్చోలే వెళ్ళదు అదే సార్ క కలబెట్టి కూర్చోబెట్నాడు కదా
మీరిద్దరు పక్కనే కదు
నేను మధు పక్కన భారతీ కూడా పక్కనే ఉన్నింది
ఆ మీరందరు ఒక చోట ఉన్న నేను ఇటు సైడ్ ఉన్నా
అమూల్య పక్కన కుర్చున్నావ్ ఆ ఏం మీ చెల్లికి ఏం ఎగ్జాము
రేపు మ్యాథ్స్
అవునా ఇంకేం టీ ఏం తాగలేద నువ్వు తగవుకదా
టీదా లేదు హాట్ వాటర్ లేదు
హట్ వాటర్ పెట్టుకో ఆహా ఈ రోజు అయిన రేపైనా చెప్ప ఇత్తారంటా లాక్డౌన్ గురించి ఏం వాని అంతా ఆనందం
లాక్ డౌన్ పెడితే ఇంటికి పోయి మంచిగా బ కరకు బడి ఉండచ్చు ఇంకా లావు ఇంకా లావు అవ్వు
అవునా ఏం లాక్డౌన్
ఆ అది కూడా కరెక్ట్ కానీ అంటే మా ఇంట్లో అయితే అందరు చిన్నపిల్లల్లు లందరు చాలా మంది ఉంటారు ఆ పొద్దు పోతుంది
మీరంత అందరు ఒకే ఒకే దగ్గర ఉంటారా
అంటే పక్క పక్క నీళ్ళు అంతే ఒకప్పుడు కలిసి ఉన్నాయి ఇప్పుడు విడిపోయినార్లే
ఎందుకు తిరుమల గోడవ గురించా
లేదు అట్లా కాదు ముందే ఆ నేను ఇంటర్లో ఉన్నప్పుడు గుప్ విడిపోయినారు ఇప్పుడు కాదు నీ మూతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నేను తెలిసినాను
జాయింట్ ఫ్యామిలీ అంటే భలే గోలగోళగా ఉంటాది కదా
ఆ బాగుంటది ఇప్పుడైనా అట్లే ఉంటది పక్కపక్కనే కాబట్టి కొంచెం అందరు మా ఇంట్లోకే వత్తారు మేము
మ్మ్ నువ్వే పెద్దనా వానింగ
ఆ నినే పెద్ద
చూడు నిన్ను చూసి ఆదర్శంగా తీసుకు అక్క వాళ్ళ పిల్లలు నువ్వేమో లాక్డౌన్ పెడితే ఇంట్లో కూర్చొని తినోచ్చు అంటన్నావ్
అట్లాగా మా నాన్నకి ఇద్దరు తమ్ముళ్లు ఇద్దరు అక్కలు
ఆహా అక్కపిల్లలు మరి
వాళ్ళంతా చెప్పినా గాద నలగరు
మ్మ్ మగపిల్లోళ్ళు అంటే వాళ్లు నీకంటే కంటే పెద్దే కదా మరి కజిన్స్ లోకంత పెద్ద నువ్వే అన్నావు
అంటే మేము అందరం పెద్ద. వాళ్ళు బావవ్ వాళ్ళు అయితారు కదా అన్న చెల్లెలు అక్క చెల్లెలు మేము అందరిలో అయితే మా నాన్నకి ఇద్దరు తమ్ములు అంటే మేము ముగ్గురిలో ఇద్దరము
ఆహా అట్లా ఉంటన్నావా నిన్ మొత్తం అడుగుతన్నలే కజిన్స్ మిలో అంతా ఎవరు పెద్దని
వాళ్ళు ఇంకా ఉన్నారు నలుగురు ఇప్పుడు ఒకరికి పెళ్ళయితుంది ఇగా అక్కకి అయిపోయింది ఆ ఇంకా ముగ్గురు ఉన్నారాడ
అవునా
ఇప్పుడు ఒకరికే అయిపోయింది ఇంకొకరికి అక్కకి అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ పెద్ద బావకి అయిపోతుంది.
ఆహా చిన్న బావ వచ్చి మీ వాళ్ళ
నీ మూతి
ఆ
ఇంకా వాళ్ళే ముగ్గురు ఉన్నారు ఫస్ట్ అత్తకి ముగ్గరు ఇద్దరు కొడుకులు ఓ కూతురు. ఆ
అమ్మో అయితే ఫస్ట్ వొళ్ళకి ఎప్పుడు కావాలా సెకె
ఫస్ట్ వోళ్ళకి ఇప్పుడు ఒకరికి అయిపోయిద్ది ఒకరికి అయిపోతుంది ఇంకొకరికి ఉంది ఇంగ
ఆహా ఓయామ్మా ఇంకా చాలా టైమ్ ఉందిలే నీది
ఆ మరి
త్వరగా అయితే బావుండు అనుకుంటున్నావా
ఏ ఏ వో వద్దురా సామి
ఎందుకు వాని
ఎందుక్
ఏం చేస్తాం చెప్పు ఈ కోడింగ్ ఈ చదువులు ఈ ఉద్యోగాలు మనం వల్ల అవ్వవ్
అట్టా చేసుకో గోడ్ ద్ గ
ఇపుడ్ అట్టే అంటావులే
హ్మ్
ఉమ్ ఈరోజు నేన్ ప్రసెంటేషన్ ఇచ్చినారా గడ గడ గడ వనీ
వా ఇంగెం పో
అసలు ఈ రోజు నేను చెప్పాలని కూడా అనుకోలే వొడ్ పోతా పోతానే మ్యడం ఇంకా పిలిచింది రండి రండి రండి అని మ్యడమ్ నేన్ ప్రిపేర్ అవలేదు అంటే ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు వన్ వీక్ ముందు చెప్పండి ఇది అద్ అంతే అనింది ఇంకా లాస్ట్ కి మార్కులు ఇయనంతగ ఫ్ ఫేస్ పెట్టే లోపల ఫాస్ట్ గా పోయి ఏమేమో చెప్ ఏంవేవో జెశేషినా అడా మీక్ కూడా ఏదో ఉందంట కదా ప్రజెంటేషను మీక్ చెప్తే ఓకే అంటదంట లేదంటా ఆపేస్తదంట
లేదు పోయెమ్ అన్ లేదే
హర్ సేప్పిందే ఇలేక
రాట్లేదు రా అసలు ప్రజెంటేషనే లేదు ఏమో సీఏ త్రీకి మళ్ళీ ఎప్ న్ చెప్తాదేమో ఒకవేల్ పెడితే పెట్టొచ్చు ఇప్పుడైతే ఇంగ ఏం చెప్పలే అసలే డెమో
ఉహ్ మీద్దర్ మీద్దరేనా ఆ వాని మీ ఫ్యామ్ లీ అంటే మీ డాడీకి
ఆ మేమ్ ఇద్దరమే
ఆ హ
బాబాయి కీ ఉన్నారు బాబాయి కి ఇద్దరు కూతుర్లు ఒక్ కొడుకు ఇంగో బాబాయి కీ అంతే ఇద్దర్ కూతుర్లు ఒక్ కొడుకు
మా టైం పాస్ యిపుద్ ఇల్లాంతా గడగడా ఆ పిల్లలంతా ఉండి ఆడుకోవడం ఏదో ఒకటి అల్లర్ చేసుకోడం సెటైర్లు ఏసుకోడం కదా
బా ఉంటది నిజంగా చ్
అటుంటే ఎప్పుడో
ఉమ్ మల్ రాబుద్ది గాదు ఇడికో ఉప్పుడు అట్ల ఉన్నమ్
మాకు ఇంట్లో ఒక న ఐ ముగ్గురుంటాం మేము నిమ్ నేను మా అక్క మా చే అమ్ ఒక అమ్మాయి ఇంకా చిన్న పిల్లలు ఇద్దరు వాళ్ళు ఉంటేనే నాకు రాబుద్ది కాదు వల్ దెస్ యాలి ఇఇయియో వెళ్ళిపోతున్నామే అని ఇంకా అంత మంది ఉంటే బా జాలీ జాలీగా ఉం
అ ఇంతమంది మేము ఆరు వాళ్ళే ఆరు ఏడు ఎన్ మిది మంది
హ్మ్
బాఉటది పిల్లల రాజ్యానికి అంతా నువ్వేనా హెడు
హే హే అంతే కదా అయినా వాళ్ళు ఎప్పుడు వాళ్ళంతా క్రికెట్ ఆడుకుంటు వాళ్ చిన్నపిల్లలు ఇద్దరు తమ్ముళ్ళిద్దరు క్రికెట్ ఆడుతంటారు ఇప్పుడు మా గోళ మాదే అందరం మోసోట మేను మా ఇంట్లో ఆ ఆడపిల్లలమే ఆరు మందిమి
ఉమ్ ఇంకా పామ్ ఆ ఇద్దరు పిల్లలు కిర్ కెట్ ఆడుకుంటే ఇంకేం చేస్ సరిన్ ఇంతమంది ఆడపిల్లల్లాల లో
హ
ఇంకేమ్ వాని
చెప్పాలరా ఇంకా
బట్టలారేసినా పోయి తెచ్చుకోవాలా ఎప్పుడే అసావు బట్టలట్టా
నావి ఎన్నన్నా వేయాల పోయి వాషింగ్ మిషిన్ లో
అంటేకేం డేట్ ఉండద సాటర్డే వేసుకోలా సండేసుకోల
ఆ అంటే ఎప్పుడు సాటర్డే సండేనే వేసేది కానీ ఇప్పుడు చాలా ఎ పోయే
నేను సాటర్డే సండే తప్ప మిగతా రోజులు లేస్సా అందరు సాటడే సండే నే ఎయ్యాలనుకుంటారు కదా మిగతా రోజు లేేస్తే అంత రష్ ఉండదని రేపు హాల్డ ఇస్తే బాగుండే కదా
అవును అవును పొద్దున్నే ఎగ్జామ్ అయిపోతనే హాలిడే ని చెప్పాల ఏం ఫీల్ ఉంటది అసలు ఇన్వాల్వ్ చేస్తావా రేపు శ్రీరామనవమి ఈ రోజా రేపు దానా ఈ రోజు కాదు కాదు రేపు
రేపు రేపు
రేపు పండుగ రేపు ఇ తేపిస్తే బెటర్ బాగుంటది
గూగుల్ చీ గూగుల్ కాదో తెలుగు క్యాలెండర్ ప్రకారం చూడాలా
ఆ తెలుగు క్యాలెండర్ అనా మాముూలు క్యాలెండర్ లో అట్లే ఉందిగా సర్లే మరి బోయ్
ఉమ్ ఉం సరే
అ